ఏం చేత్తన్నావ్ రా
ఈ ఫలంలో పొలంలో తిరుగుతనా నీళ్ళు మ్మ్ పొలంకాన్నేగ ఇప్పడ్నుంచి ఇగ నెల రోజుల పాటు పొలం కట్ట వుండకుంటే
ఏమిందా
హ
మా పర్లేదు మాది కూడా ఈంతంది అని అన్నాడు బావ
కానీ ఈ సీడు మ సీడ్ మాత్రం మంచిది
అంతేనా
పోయినసారి పెట్టి ఇది మంచిద దానికంటే ఇ ఇది మంచిది ఎం పఆర్ ఫోర్ జీరో ఫోర్ ప్లస్
అవునా
ఒక్కొక్క ఒక్కొక్కైకి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై గింజలు ఆ దొడడు మళ ఆ జ జార్మద ఇంకా జాన్ మీద ఇంకక్కువ ఉన్నది ్యాంక్ ూ
పర్లేదు మంచిగానే వచ్చింది తి నీకు వాన వానకాలం పోయినందుకు సంగే అంత మంచిగా
మొత్తం మంచిగా ఉంది డమ్ రమ్సెడ్గుంజేగా ఇది మనకి ఫస్ట్ నుంచి బతి ఫస్ట్
అదే అదే అదే
ఏ గండ గండ బచ్చాడు కట్టింది పిలకలు కూడా బాగానే పెట్టింది చే చేయి చే పట్టుకుంటే చేయయికి అంత అంటున్నది మళ్ల బా యిటి బాగానే యిటి బాగానే పెరిగింది మళ్ళ సన్నా ఓట్లు వెరిఫై ఇప్పు బేరేడ దుబ్బా నాటే నాటేసింది కూడా సరిగా పెరగల
ఏ మాది కూడా ఎక్కువ పెరగలేదు రా స అన్నళ్లు నేను మాగ మొత్తుకున్న బావ తతోటి ఏ దొడ్డర్లు పెట్టి దొడ్డులు పెట్టటి ఎవడు పెడతాండి ఎవడు ఉంటాండి అసలు అని అసలు పెట్టలేదు
హ ఇక హికెల్ దగ్గర దగ్గర అందరుూ దొడ్ దొడ్డేరు పెట్టిందురు వాన కాలము ఇవి ఏమో చిన్న వడ్లు సంగ బన బనసంగ ఏడుగా ఒకటి దొ అంతే అయనకు తెరుగుందా
ఎవళకి అదే అదే
హ్మ్
అంతే ఈ సారి ఏంటి సొసైటీ ఈ సార్ ఎటో
సో సో సొసైటీకె అప్పుడు కూడా నాకు అయ్ మొట్ల మొఖం చూసి పెట్టపుద్ది కాలే అప్పుడు పెట్టినా ముప్పై వేలు అరవై గేంటలు అయినాయ్ ఓ ముప్పై వేలు ఆయిహనా బాడు
మంచిగా వనకాలం వడ్లకు బోనస్ ఎస్తాండు వనకాల వడ్లు దానికి పెట్టాలి యాసంగొడ్లు ఎటన్న అమ్ముకోవాలే
ఆ ఇప్పుడు మన రోడ్లు మరి బయట బయట రేటు రేటు పడద అనుకో బయట
హ్మ్
రేట్ రేటు పడితే అమ్ముతా ఎందుకు మరి
అంతే మరి ఆ ఇంతకంటే యాభై అరవై వంద ఎక్కువ పెట్టినా పెట్టొచ్చుగా
ఆ దొడోర్లు కాబట్టి ఎక్కువ ఏం పెట్టలే మామూలుగా మన హ్మ్ ఆ దానికన్నా వంద యాభై యాభై వంద తక్కువ పెట్టిన పడ్ త
హ్మ్ హు ఆ అంతేనా ఆ ఎందుకు రై మీకు మీకెళ్ళి అన్ని షిగాషిగాలు ఉంటాయి కాని మా కళ్ళ అంత ఉండదు
హ్మ్ మీక మీ ఓనర్ ఆ మీకెలి
కొంటారులే కనాహా పట్టుడు చేసుడు అని పెద్దయ్యో కథల కథలు చెతారులేగాని ఎటికెళ్ళ అంతా పెద్దగా పడించుకోరు పెడతనే ఉంటరు
ఆ ఈ మొన్న ఇడా కూడా అటెన్నారు అట మిషినే మీ మిషినే పెట్టి తిప్పుడు మంచిగా తిప్పాలి పట్టుడు లేదు పట్ట పట్టకుండా నేను పెట్టుకోవాలి మ మొన్న ఎదో అన్నారు అట
మళ్ళ డబ్బులు కట్టుడు డబ్బులు తీసు ఉనుడు అమ్మో
హ్మ్ హు అంతే ఇలా ఇచ్చి సరే ఈక ఇక్కడోడు చేయబట్టి
అదే హ్మ్ మా కళ్ళ అటే ఉండ అ నిల్లు కాలవలు వత్తనయ
కాలువ ఇళ నిన్న నిన్ననే రావాలి ఇంతవరకు నిన్న రాలి ఇవళ రాలే రేపువోతదో మరి రేపువోతదో రాదో రేపు నేను విజయవాడ పోత మళ్ళ ఏ మోటార్ ఆన్ చేసిన మోటర్ న అంతమనదే మనకేం ఏమి ఇబ్బంది ఏం లేదు ఆ ఏ ఏ ఏ లేదులేదు కొంచెం పై ప ఆ నీళ్ు నీళ్ళలు మొత్తం గుంజుకునే వరకు మళ్ళీ నీళ్ళ అందిస్తాంలేదు కాని
మరి అదే మరి ఎందుకంటే ఇప్పుడు గింజ గడిచక్కే దాకానే ఇ ఉండాలి నీళ్ళు మంచిగా
మన పక్క లు లండలకు మన వాళ్ళ తక్కువనప్పుడు మనకు పెడతారు మ మనం మన పెట్టుకుంట అంటారు మన మనకి మా వాళ్లకు ఎక్కువ అయినప్పుడు మన దానిలోకి తిప్పుతారు వాళ్ళు
ఆ మరిం కింద మరిత కదా అట్లా అట్లా చదురుకుంటా మంచిన్న ఉంటుందిలే ఇవ్వాలి ఎండకుండా
వాళ్ల పక్క వాళ్లకు ఒక మోటర్ లో మూడు పాలు ఉన్నది రెండు పాలు వీళ్ళకు ఒక ఒక్క పాలు వాళ్ళకు అయితే ఒక్క పాలలో వాళ్ళకి పిల్ల పడతలేదు ఒక పాలలకు మరింత మరింత భూమి ఉది రెండు పాలలకు తక్కువ భూమింది ఇక్కడ
ఆ అరే
వాళ్ళు ఒక రోజు అయిపోగానే ఒక రోజు వాళు పెట్టుకుంటారు ఒక రోజు మన మనకి ఇడతారు
ఆహా ఓహో అట్లానా ఎందుకు వాన ఎందుకు పోగొట్టాలని
ఆ అంతే
స ఏం మనసులో ఇట్ల తయారు
వాళ్ళ ఇష్టం అన్న ఏం చేస్తాం
అంతే లేగాని అంతే అంటయి
అందరు పొలం మొత్తం ఇదేంది దీని పని అయిపోయింది ఈ ఏది ఇక్కడికి ఓ ఎక్కడ ఒక కర్ర కనపడుతుంది మొత్తం ఆ కలిపా కనపడుతుందిని మొత్తం అని అన్నారు అప్పుడు పీక్ నాడు పెట్ పీక్ పెట్ అ ఎయారు బనికిద అ బనికి బనికిద అన్నారు మన నాట ఇరి అే వానకాలం ఆ ఇది మల్ల ఏమైనవ్ మళ్ళాగమైనవ్ అని అన్నరు
ఏదో అంటరు కదా సామెత అదేన్న న రాజపతి
ఆ అంతే అవి నాప్షన్ పండుతది ఇప్పుడు మనం ఇప్పుడు నా శేను పెరిగినా నా దాంట్లే సగం కూడా లేదు వాళ్ళది ఆహ్ ఇప్పుడు ఏమంటాళ్లు తెలుసా అరే ఒక చిన్న తప్పు చేసినవురా నువ్వూ ఇంకా అక్కడ అక్కడ అక్కడ అక్కడ పోయినా కానీ చల్లలే
అరే ఒక రెండు మూడు షేర్లన్న ఉంచుకొని సళ్ళుకోవద్దా
అంటే ఇంకా మంచిగొచ్చురా పొలం అంటాళ్ళు
ఓరినియమ్మ
మంచిగొచ్చు కదా ఇంకా మంచిగొత్తే వచ్చి వత్తే వచ్చింది లేకుంటే లేదు నాకున్న కాడికి ఇ ఇప్పటికైనా నాకు వాళ్ళు మనకు ఏల్లేయన్ని వెళ్ళ వెళ్ళే అన్ని మంచిగనే ఉంటయి
ఇంకేంది మరి ఏమో పట్టు
భయపట్టిరు భయపడి భయపడి భయపట్టి మళ్ళ నేనేం చేసినా అంటే అక్కడనా అక్కడ ఇది జనవరి ఇరవై ఎనిమిదో తారీకు ఇరవై ఏడు తారీఖు నాలుగున డిసెంబర్ డిసెబర్ ఇరవై డిసెబర్ ఇరవై ఇరవై ఏడు ఇరవై జ డిసెంబర్ ఇరవై ఏడుకు నారు పోసినా భయపడి వీళ్ళ మాటలకు
అదే అదే ఆ హ
మళ్ళా మనది అప్ప అప్పటి వరకు లైన్లు కొడుతుంది ఇక్కడిది గుంజి
ఆహా ఆ
మనది నీ యవ్వ మా నాకు పద్నాలుగు పదిహేను వేలు మిలుగు మళ్ళ మంచిగా మంచిగా ఉండు కానీ ఇక మంది మాటలు విని ఏమో ఒకసారి మళ్ళా ఏమో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అయింది కని
తెచ్చినవ కిరాయి
ఏది కాదా అదే ఇ ఫస్ట్ ఇప్పుడే కదా గుంజుడని అడిగి అడిగినా బదులు అడిగిన బదులు అడిగినా అంటే అడిగిన అడిగిపిచ్చిళ్ళు ఆ వచ్చేసారీ కొంటా
ఎంత ఎంత బడుతంది
ఐదు వేల ఐదు వేల ఐదు వందల పడుతది ఆహా
చూసుకోవాలి అవి మంచిగా పోసిన తర్వాత అ మళ్లకపోతే ఆలా ఒక చషీరు రెండు షీరలు చూసుకొని
హు చుట్టు చుట్ చుట్టు చల్లాలి చుట్టూ అంటే చుట్టూ మంచి పలసగా చల్లాలి చలితే అది నాలుగు నాలు ములిసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం కనపడితే ఆ డమేజ్ త దనిజ ఆ ఆ అయినా మంచిగా గుంజుకుంటే ఏం కాదు
అంతేనా
నిన్నది నేను అదే ఏం ఏ వాళ్ళవి అంటాట నాకు అసలు దాన్ని ముట్టుకో కూడా ముట్టుకున్నాన్న గంతే దా దాన్ని అది చేసిన పోతున్న పొలం పో దా
ఏడిపోతు ఎందు పోతుది హు సరే దున్నడు కూలు పో దునుడు కూళ్లు పోతా ఇతనాలు పోతాయి అంతేగాని మన ఆ ఏం ఏం భూమి మీద పోలేదుగా
మయ పత అట్లా ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే మంచిలో ఒక్కొక్క ఒక్కొక్క దాని టైము ఇరవై ఎనిమిది ఇరవై ఆరు
హు ఇంక బటర్ మ మంచిగానే ఉన్నదిలెక్కన
వజ గ మంచి ర ఉన్నాయి ఇది ఆహా మామూలుగా ఎప్పుడైనా కరాబు కాదు ఎందు అక్కడ ఇది పీక్ పెట్టాం కదా ప చచ్చి పుట్టది కదా అదే అక్కడక్కడ గ్యాప్ పిల్లింగ కొంచెం ప్రతి మాడికి ఇలా క త కి త గఞపులు గ్యాపులు గ్యాపులు ఉన్నాయి
అట్లనా
ఇక్కడ కవర్ చేసుకుంటే అయిపోగాని
ఇం ఫస్ట్ టైమ్ ఇట్ హళ్తదరా నీకు
ద అ అందుకే అందుకే అంటారు మళ్ళ ఇక వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళు చెవులు చెవులు కూసుకు ఇ ఇది వెళ్తదా ఇది ఇది ఈ పని కూడా అయిపోయింది ఈ పని కూడా అయిపోయింది అని అనుకున్నారట అనుకున్నారట నాతోని కొందరు అన్నారు ఇప్పుడు అంటారు ఇప్ప అంత ఆ ఇప్పుని అంటారు అసలు దీని పని అయిపోయింది అనుకున్నా దీని మఖ పిల్ళ మా పొలం ఉండేది అంటారు
ఏ
ఇప్పుడు ఆ అంటే ఆ అంటే వీళ్ళు వాళ్ళు అనుకున్న దానికి అనుకున్న అనుకున్నట్టుగా ఇప్పుడు లేదు కాబట్టి హ అయితే ఇప్పుడు వాళ్ళు ఏదో అనడం వల్ల వాళ్ళు నా తక్కువ మంది నాకు మిత్ర వాళ్ళు
ఎవలిరు
వాళ్ళ మనం ఎప్పుడుగా మందిని మనం మంది ముంచి పడించకుంటావా
హ్మ్ గ వట్టిచుకుంటే బాగానే ఉం
ఓహో వరి వరి వాళ్డేదిస్తడు మనకిెంత మనం నాది నాది నేను గిది చేయాల అనుకున్నా నా పొలం నిన్ గిద్ చేయాలనుకున్నా కది చె
స సరే మరి
మ్హ్ అట్ల